అ నమస్కారం ఆ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నరాండి
ఏం లేదండి ఖాళీయే ప్రస్తుతానికి
అవునండి తిన్నారా అండి అన్నం
ఆ ఇప్పుడే తిన్నాము మీరు తిన్నారా ఉమ్ ఉమ్ ఇంకా ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ మేము కూడా
ఉహూ నిన్న ఉగాది పండుగ ఎట్లా జరిగిందండి మీ దగ్గర
మా కాడ ఉగాది పండగ బాగానే జరిగిందండి
అవునా కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి మీ మాది మీది సింకైతా సుద్దం
ఆ సరే అండి చెప్తామండి మార్నింగ్ లేసామండి
ఆ అవును
ఆ మార్నింగ్ లేసి ఆకిలి ఊడ్చకొని అలుకు చల్లుకొని ముగ్గులు గీట్లే వేసుకున్నామండి ఆ ముగ్గులు వేసుకున్న తర్వాత అంటే రూములు గిట్ల ఉంటాయి కదా అండి రూముల గిట్ల కడిగామండి కడిగిన తర్వాత అ ఇగబో అంటే ఇంట్లో ఏమైన్నా పనులు ఉంటే బోకులు ఇట్లా ఇట్లా తోముకున్నామండి
అవును
ఉమ్ స్నానం చేసామండి చేసిన తర్వాత ఉగాది పచ్చడి చేసుకున్నామండి ఉగాది పచ్చడి ఎట్లా చేసుకున్నామంటే మన చింతపండు అంతే చింతపండు నానబెట్టుకున్నామండి అంటే అప్పుడప్పుడు చింతపండు పు అంటే పులుసు రావడం కోసం నానబెట్టుకొని అంటే బెల్లం నీ చిన్న చి న్నగా కోసుకున్నామండి
అవును
ఆ చిన్న చిన్నవి కోసుకున్న తర్వాత్ త అ చింతపన్ను పిసికి అందులో అంటే ఒక గిన్నెలో అంటే ఒక గిన్నెలో పోస్తున్నామ అండి మేము
ఆ
ఆ ఆవుకా గిన్నలో పోసి కున్న తర్వాత అది గిన్న అంటే ఒక చెంబు లాంటిది కొంచెం పెద్దగా ఉంటుంది మాది
హుమ్
చెమ్ములో పోసుకున్నామండి. పోసుకున్న తర్వాత అంటే మన వాపయ్య అవి పూత ఉంటది కద అండి.
ఆ వేవ పూత ఇంకా మామిడి కాయలు
మామిడి కాయలు ఆ బెల్లం ఇవన్నీ చేసామండి
ఉప్పు కారం వేస్తారన్నలా
ఉ ఉప్పు ఏసాం అంటే లైట్గా ఉప్పు వేసామండి కారం వేసామండి
అవునా
ఉ ఇట్ల చేసి మా మా ఇంట్లో చాలా మంది ఉంటాం అన్ మనసుకు అంటే మనిషికు ఒక గిలాస్ అనేసి తాగామండి మనిషికింత ఉ ఆ చేసి స్తామండి బచ్చాలు కూడా
ఆ బాగుంటాయి కదా
అవునండి కేజీ అంటే కేజీ చేసుకున్నామండి ఆ అంటే పాప్ పూడిక పెట్టుకున్నాము శనగపప్పు ఆ శనగపప్పు ఉడక పెట్టుకున్న తర్వాత బాగా ఉడికేదాంక చూసామండి అందులో కేజీ అంటే కీలో అర కీలో తెచ్చామండి శనగపప్పు
ఆ
కి అరకిలా బెల్లం వేసామండి అందులో మాఊళ్ళు కొంచెం తీయగ అంటే బాగా సప్ బాగుంటే తినాలండి బాగ తీయగ ఉండాలండి వాళ్ళకి
అవునా
ఉమ్ అట్లా ఉ అంటే చేసు కున్న తర్వాత రొట్టె లెక్క చేసుకొని అందులో చిన్న అంటే ఇట్లా గుండ్రంగా చేసేసి అందులో పెట్టి ఇట్ట హోల్స్ ఇట్లా సైడ్లకి ఇట్లా హ్మ్ ఇట్ల పెట్టామండి
హ్మ్ పూర్ణం లెక్క ఏది మ చపాతీ లెక్క ఒత్తుకున్నారు
ఆ అవునండి హ్మ్ ఆ తెచ్చుకున్నామండి చ మ ట అండి మాది హ్మ్ బగార రైస్ చేసుకునమండి
పంచాంగాలు చూయించుకున్నారా అండి మరి స్పెషల్ కదా అవ్
ఆ ఇట్లా మా సైడ్ ఏమి ఉండదండి పట్టింపులు ఇట్లా చూయించుకోలే మీరు మీ మీరు చూయించుకున్నారా అండి
ఆ మా దగ్గర చెప్పిరు గనీ మేము పోలే అండి ఫో నా సాయంత్రం చెప్పిళ్ళు ఇగ ఏ అది చూంచుకున్నా చూసుకోపోయినా ఒకటి తిరు ఉంటదని సప్పుడ పోలే హ్మ్ ఇంకా మీ ఊళ్ళో మీ ఊళ్ళో అందరూ కలిసి మెలిసి ఉంటార అండి
టా వండి
ఆ మా దగ్గర అట్టు ఉండదండి ఒకరికొకరు అసలకు మాటకు మాట ఉండదు పం
అవునండి అంటే మీ ఆ అంటే మీ సైడు ఇట్ల కలిసిమెలిసి ఉండరా అండి ఇగ
ఎక్కువ ఉండరండి వాళ్ళ అవసరాన్ని బట్టి మాట్లాడతారు అంతే
అవునండి మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా అట్ల నే ఉంటారండి అంటే మా అత్తగారి సైడ్ అంటే ఉండరు గానీ
హ్మ్
అంటే కొంతమంది ఉంటారు మరి చాన మంది ఉండరు అనుకో
అంతే అంతే
హ్మ్
హ్మ్ హు
మీరు ఉగాది పచ్చ ఉగాది పండగకి ఏం చేసుకున్నరండి స్పెషల్ అంటే చికెన్ అవునా సరే చాలా మంది చే కోరా అట్ల కాదండి బచ్చలు కూడా చేసుకోర
బచ్చాలు మాకు ఆ అలవాటులేదండి మా అమ్మ వాళ్ళకు మేము ఇప్పుడు మ్యారేజ్ అయనంక ఇప్పుడు ఇప్పుడు కొత్ త్త నేర్చుకుంటాన
మా అక్కకి కూడా తెలియదట కదండి అంటే అక్క పుట్టి పెరిగిన కాంచిలు ఇంతవరకు కూడా అంటే ఆడచేయి ఒక్కసారి ఏమో చే చార్ ఆట అండి అక్కే అక్కే యే కూడా చెప్పాలండి మా
మా సైడ్ చేసుకోరండి ఏమైనా రొట్టెలు లేకపోతే పూరీలు చేసుకో కొన్ని తింటారు అంతేగాని బచ్చాలు చేసేవి ఇవే మ్ ఉండవు
అడి త వర్స అరిచ పనులుంట అంతే కదండి అంతే కోసం చేసుకోరటగా మా డ్యాడీ వాళ్ళు కూడా అంటే ఆ ఊరే సొంత ఊరు ఆనించలిి కవే రేట్ ఇక్కడికి వెళ్ళి వచ్చామండి మా డాడీ వాళ్ళు
అవును
ఆ
మా వాళ్ళలకు అట్లా ఉండు పండుగ అంటే తినడం అంతే అంతేగాని ఈ భచ్చాలు ఇంకా వేరే వేరే కొత్తగా ఏమ చేస్తారు కదా అని పట్టింపులుండే ఆ రోజు కూడా నిన్న ఉగాది రోజు కూడా ఫస్ట్ స్టార్టింగ్ వర్క్ వస్తారు కదా పొలంకి వెళ్ళి దుండము లేకపోతే పెంట వెళ్ళడము చేస్తారు కదా
అవునండి మా సైడ్ ఇది లేదండి
ఇక కొత్తగా పని స్టార్ట్ చేస్తారు ఉగాది రోజు
అవునా అంటే వాటి సైడ్ శల్కలు గిట్లా అంటే చేనులు గిట్లు ఉంటాయి కాబట్టి అట్లా చేస్తారు కావచ్చండి మాసైడు సావి చాలా పొలం వారికి పొలాలే ఉంటాయండి అ మీ బాబు పాప ఇట్లా స్కూల్కి వెళ్ళారండి
ఆమ్ మా బాబు కూడ పోయిండ స్కూల్ కు అగో వాళ డ్యాడ్ తో ఆడుకుంటుంది
ఉ
ఇక వాళ్ళతోనే సరిపోతుదండి ఫని
అదవునండి
కొంచెం వెదర్ కూడా ఈ మధ్య అంత కూల్గా ఉండేసరికి మాముళ్ళకి సర్దీలు చేసినాయి జలుబుబట్టింది కొంచెం ఫీవర్ లెక్కు ఉన్నది పాపకు
అవునండి అటు వర్ వర్షం ఇట్లా కుట్టాదండి మీ సైడు
వర్షం ఏం లేదుని మొన్న గాలి వచ్చి కొంచెం గాలి బాగా విసింది మళ్ళీ కొంచెం చినుకులు తుప్ పర్లే కబడ్డీ మార్నింగ్ ఏమో మొత్తం మొత్తం వర్షం వచ్చినంటే దాన్ని కోసేపటికి మళ్ళీ ఎండకొడతోంది అండిఇక్కడ
అవునా మా సైడ్ కూడా అంతే అండి పొద్దుగాల చిన్న చిన్న చినుకులు పడ్డాయండి ఇపుడు వాతావరణం అంతా కూల్గా ఉన్నదండి పే
నీగా ఇప్పుడు కూడా మా దగ్గర అంతా ఈ వర్షం పడుతదేమో అన్నట్టున్నది
అవునండి మా సైడ్ గూడ అట్టే ఉన్నాయి
ఉమ్ మొన్న ఇంద్రధనస్సు చూసిండ్రా అండి మొన్న
మేము చూడలేదండి
పిచ్చింది
అవునా మాసైడ్ కనపల్లేదండి
ఉమ్ మొన్న వర్షము ఇట్లా లైట్ గా తుప్పర పడి సరికి ఎండవును అదివచేసరికి కనిపించింది
అవునా అండి
మీ పిల్లలు వెళ్ళిిన్ డ్రా అండి స్కూల్ కు మీ పి మీ పిల్లలు వెళ్ళిలా
పూ ఏజీ రాలీ వాళ్ళకి
అంగ న్ బడి అయా
అంగనే బడే
అవునా
ఉమ్
మీ పిల్లలతో ఎట్లుంటదండి ఇంట్లో చిరాగా ఉంటదా లేదా వాళ్ళు కొంచెం చెప్పిన మాట వింటారా
ఓమో శ్రీకాకి బాగుంటదండి ఎక్కువ పెద్ద పాప అండి
అవునా
పాపతోనే ఏం లేదు గానీ ఇద్దరు పాపలే అండి నాకు
ఆ
ఆ మా చిన్న పాపతో ఏం లేదు కాని కొంచెం మా పెద్ద పాప గౌరవం బాగా చేస్తదండి వాళ్ళకి ఏం అంటే మా అత్తమ వాళ్ళకి ఆడపిల్లలు లేనందుకు ఈమెని బాగా గౌరవంగా చూసుకు కుంటారండి
అవును ఇంటికి పెద్దోళ్లే ఎప్పుడైన గార్ భంగా ఉంటదండి
ఉమ్ బాగా అల్లరి బాగా చేస్తది అన్నదల్లా కొనియాలి లేకుంటే కొడుతది లేకుంటే దేని వడితే దాన్ని దేని వాడితే అది ఇసిరీ కొడుతది
మా బా మా బావుగాడు అంతేనండి అరుస్తా ఉంటాడు ఓ మ్మ కొడతాడు ఇక వాళ్ళ నాని గర్వం బాగా
ఉమ్ సెల్లు ఉంటే సెల్లు కూడా ఇసిరిగైడ్ త కదండి
అవును
అట్లా ఇట్లా ఓ నాలుగైదు సార్లు చెల్లు సెల్లు పడేస్తే డిస్ప్లే పోతే నాలుగైదు సార్లు వేయించామండి నా సెల్లుని నా చేతులేమో గాని కొడతా అండి ఇక కొంచెం వాళ్ళు గారం చేస్ పెరిగే వాళ్ళకి గారవం ఉంటది వాళ్ళ నోకాల్ భయం ఉంటది డాలనేసి నేనుగోడ ఆండి మీ వాళ్ళ ఇంట్లో మా అత్ త్తమ, మామ మ మరిది మా ఆయన గారవం చేస్తారు బాగా ఇగ ఇగా ననే కొంచెం నాకే భయపడుతది ఇగా నేను కొడతా కాబట్టి
ఆ
ఉమ్
అంతే అండి పిల్లలతోటీ చిరాకు ఉంటది కొసేపటికి మళ్ళీ కూల్ అయిపోయి ఎందుకు కొట్
ఉమ్ అవునండి మస్ బాదనిపిత్తది
హమ్ చిరా కోపంలనో మనం ఏం చేసేది మనకే తెళలేదు అర్ధంగాదు ఇంకా ఇగా వాళ్ళు ఏడుస్తంటే ఇంకా కోపంలో వాళ్ళు ఏడ్చేదానికంటే ఎక్కువకొడ్తం ఇంకా
ఉమ్
ఇ ఒక్కొక్కసారి అట్లనే కొట్టడం బాధపడడం లైఫ్ ఇ అసలు ఏమో అర్థం కాదు ఇగ టైం
అవునండి ఖాలినే ఉంటారండి ఎదన్న పనికి గిట్లా వెళ్తారా మీరు
ఇంటి దగ్గర్నుండి మా పాప ఉన్నది కదా పాపకు త్రీ ఇయర్స్ ఇప్పుడు ఇగా ఆమెను అంగని బడికి పంపిస్తే నేనేమన్న పని చూసుకోవాలే
ఉహు
ఖాలిగనే ఇగ ఆమెను పట్టుకని ఆమె ఒక్క దగ్గర ఉండదు మా బుడ్డుని క్కరతిరుగుతంటది ఒక్క కాడ దో అటు బాయి ఉన్నది మ కెలి హౌజులు ఉన్నాయి ఆ కిందికే ఉన్నా టయ్ ఓడలు ఇగ ఊకే అమని చూసుకుంటూనే ఉండాలి లేపోతనొ మట్టి బుక్కుతా అంటది రాళ్ళు తింటాఅంటది
అ హెల్త్ బాగుండదు అటగదండి
ఆ జలుబు ఒ కొంచెం వెదర్ కూలు ఉందం టే జలుబడతనే ఉంన్నది
మ్ ఊకే చేతికి డిప్లైజర్ ఉంటది అటగా
పండుగ కదా ఇయ్యో రెండు మూడు గ్లాసులు తాగింది నైట్ ఫీవర్ వచ్చింది ప్ తరువాతే అమెకు పడదు చనా ఇబ్బంది అయితది
ఉమ్
ఉమ్
మా చిన్న పాప పెద్ద పాప కూడా నిన్న బాగా తాగిందండి జలుబ్ బాగా వచ్చింది ఆమె కూడా జరాం వచ్చిందండి
ఆ సమ్మర్ ఎండ కొడితే ఏముండపోగాని వెదర్ కూల్ ఉంది కదా కొంచెం ఇగ వాళ్ళలకు సెట్ కాదన్నట్టు
ఉమ్ అమే పిల్ల వాతావరణం బట్టి. పిల్లలు ఆరోగ్యంగా అట్లా ఉంటదండి.
ఆ మళ్ళీ బాగా నీళ్ళలా ఆడుతాంటది. ఊకే రోడ్ల మీద తిరుగుతది అంతా. అసలు ఇగ అమేను పట్టుకోలేకనే సగం అలిసిపోతాం మేం
అవును పిల్లను పటుకునే కన్నా పనికి పోయింది.
ఆ అదే అనిపిత్తది వామ్మో ఇంటికాడండి ఇంత చేసినా కూడా మళ్ళీ ఏం చేసినవ్ అంటారు. ఆ కొంచెం వాళ్ళని పట్టుకోమంటే వాళ్ళకి తెలుతది కాని వాళ్ళు పట్టుకోరు కొసేపటికే చిరాకు పడుతావు
ఆ వేరా పొత్తాండి మీది.
సరే అండి మరి.
ఆ.